చెప్పొచ్చుగా కొంచెం ఏమన్నా
అజ తమిళనాడు ప ఇదే మ పార్టిబట్
ఎవరు హీరో విజయ
పప
ఆ అంటే ఆ తెలుస అటట్లా పైన పైన తెలుసు కాని మరి అంత డీటెయిల్ గా తెలియదు
అదే ఆయనది నిన్న మొన్న రీసెంట్ కాంట్రవర్స అయి
ఆ త్రిష అది యాత్రంద పెద్ద కాంట్రవర్సీ కానీ అది ఫేకా రియలా
తెలిదు మన కన్ఫర్మేషన్ అయితేయలేదు క్చువల్ గా వల్ ఇ దింట ర అంటే వాళ్ల కొడుకు ఇంట్లో అంతా అలా చేసిండ్రు ఇంస్టాగ్రామ్ కాదితానే
జనాలు అయితే కాదు ఎంత యాక్టివ్ ఉంటారంటే ఒకరు ఇట్లా ఒకరినొకరు ఫాలో చేసిన ఇట్లా వచ్చేస్తుంది అన్ఫాలో చేసిన వచ్చేస్తుంది కామెంట్ వేసిన వస్తది
ఇంకోటి ఆయనా ఏదో సర్నేమ్ ఉంటది కదా సర్నేమ్ తీసేసి వాళ్ళ మమ్మీ పేరొ ఎదో పెట్టుకున్నడు
విజయా
కాదు వాళ్ళ మమ్మి పేరు పె సర్నేమ్ లో వాళ్ళ డాడీ పేరు ఉంటారు అ విజయ లేప్తే త ద సథంగ్ ఉ అది బీతోనే ఉంటుంది అది ఇట్లా తీసేస్తున్నాం
ఎందుకో మరి ప్పుడు పోయమంటారు మీటింగ్ ఇట్లా పోయ్య అప్పుడు చని